హలో ఆ బాగున్నామండి మీరు
మేము బాగున్నామండి
ఏం చేస్ ఏం లేదు వంట అయిపోయింది
మ్
మ్మ్ తిన్న గుడా
అవునా టిఫిన్ చేయలేదు డైరెక్ట్ రైసేనా
ఆ అంటే ఇవ్వాలా టిఫిన్ ఎం చేయలేను నిన్న ఫాస్టింగ్ ఉండే అ ఇగ ఇవ్వాలా ఫిన్ ఎం చేసుకోలే ఇగ డైరెక్ట్ వంటనే చేసేసినా
చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు ఏ దేవుడికి ఉంటారు దేవుడికి ఉంటారా ఆంజనేయ స్వామికి ఎప్పుడు టర్ ఈ రోజేనా
ఆ అద్ ఈ రోజు కూడా ఉండొచ్చు శనివారం కూడా ఉండొచ్చు ఎక్కువ అంటే మంగళవారమే ఉంటారు
అదే విన్నాను్ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా అనేసి అలా తున్న ఈ మరి రోజు ఎం అ
బా
మీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది
బ్రేక్ అవుతుందా ఇంట్లోనే ఉన్న
సిగ్నల్ సిగ్నల్ ప్రాబ్లమ్ కవచ్చ మెబి
ఆ కావచ్చ ఇంట్లోనే ఉన్నా
అవున నెట్వర్క్ ఇష్యూ కొంచెం మాది వంటైంది కుకింగ్ చేస్ సాను ఆ ఆ కుకింగ్ అయిపోయింది ఆ మార్నింగ్ దోశ చేసాను
మ్
మ్ ఇగ అత్తమ్మా ఈరోోజు బిర్యానీ చేస్తా అంటేను ఇగ నేనేం కుకింగ్ చేయలేదు ఈ రోజు అత్తమ్మే చేసింది
మీ చేసం కదా
ఆ అత్తమ్మ వాళ్ళు వేరే ఉంటారు బట్ ఏంటంటే నేను వేరు అత్తమ్మ వాళ్ళు వేరే బట్ చేస్తా అని చెప్పింది పిల్లలకి నీకు ఇస్తాను నువ్వు ఏం చేయకు అని చెప్ప సరే అనేస్తి సరే అంత
మొన్న మీ పండుగ పోయింది కదా ఉ
ఉహ్
ఎలా జరిగింది ఎలా జరిగింది అవునా
బానే జరిగింది ఇక నేనే ఎటు బయటికి వెళ్ళలేదు
ఎలా ఎండెలు ఉన్నాయి గదా అందుకనే
ఆ అమ్మో ఎండల అయితే ఘోరంగా ఉన్నాయి అస్ బయటికి వెళ్ళడం అంటేనే భయమేస్తుంది
భయమైతుంది ఏమంటే ఇంకా ఈ నెల్లో కూడా వర్షాలు ఏం రావండి ఎండలే ఉంటాయట జూన్ మొత్తం
అవునా అట్లు ఉండకూడదు ఈ నెల కొంచెం వర్షాలు వస్తే పిల్లల్ని స్కూల్ కూడా పంపచ్చు
పంపచ్చు కదా స్కూల్ పోయి ఏంది ఇంకా పెంచిర్రు కదా వన్ వీక్ పెంచిర్రు సెలవులు
అవునా
ఆ అంటే ఎండల వల్ల ఆ ఎండల వల్ల
మా పిల్లలు టీవీ న్యూస్ చూడనివ్వరు ఇగ మొబైల్ లో కూడా నేను ఎక్కువ పట్టను మొబైల్ వాళ్ళ దగ్గరే ఉంటది ఎక్కువగా
ఆవునా ఉ ఈ ఎండలు చాలా కష్టం ఏదే పప్పు చేసినాన్నగద ఉ అప్పుడప్పుడు వర్షాలు వచ్చినా కానీ కొంచెం చల్ల పడుతది కదా
అవును మన్నా ఇటు సైడ్ వర్ష వర్షం వచ్చింది టూ డేస్ చాల ఈ రోజు ఎండ బాగుంది
అవును మాకు కూడా మొన్న ఏ రోజు అంటే సండే మొన్న సండే నిన్న కాక మొన్న కానీ వర్షం రాలేదు రాలేదు మర బాంది వర్ష స్త వచ్
మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ చాలానే ఉంది కొంచెం నెట్వర్క్ దగ్గర రాడి అదే అ
ఇంతనేమో ఎండ నిజమే మా దగ్గర మా దగ్గర బాగా నెట్వర్క్ ఇష్యూ ఉంటది ప్రాబ్లం
అవునా
ఎంత ఫుల్ నెట్ ఉన్నాగాని ఆ అస్సలు రాదు ఏదన్నా యూట్యూబ్ చూద్దామన్నా ఏది చూద్దామన్నా చాలా కష్టం తిరుగుతనే ఉంటది అస్సలు రానే రాదు ఊ బయటకి వచ్చిన ఎండకి ఏం జేయాల ఇంట్లో ఉంటే సరిగ్గా ఒస్తలేదు కదా వాయిసు
ఉండవా బయటికి వస్
ఆ ఆ సిగ్నల్స్ ఉంటయ్ ఛీ ఇక్కడ మాకు ఎదురుగా కొంచెం బిఎస్ఎన్ఎల్ టవర్ ఉంది కొంచెం బయటకు వస్తే ఇట్లా ఇప్పుడు క్లియర్ కనపదతంది ఈయన సమీరా
అవును ఇప్పుడు బానే వినబడుతుంది ఇప్పుడు మీరు బిఎస్ఎన్ఎల్ తర్వా
ఆ టవర్ దగ్గరికి వచ్చిన ఆ అంటే టవర్ ఉంది ఒకటి పెద్దది ఆ ద ఇప్పుడన్నా గిట్లనే వినబాడ కాకపోతే రాకపోతే కొంచెం బయటికెళ్తాం అన్నట్టు కష్టము అదే కదా
కదా
అవును
వొతే టవర్ కిందికి వెళ్ళండి అన్నట్టుంది క్కడ హా ఆహా ఏం చేస్తున్నారు మరి ఇందరు ఏం చేస్తున్నారు ఇంట్లో అందరు
ఇంట్లో అందరుూ ఏం చేస్తాం వాట్టికనే ఉన్నాము టీవీ చూస్తూ బోరు బోరుగా ఎటు వెళ్ళలేము ఇంట్లో నే ఉన్నాము ఏ ఊరికి కూడా వెళ్ళలేము పెళ్ళి ఈ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు కూడా బాగా ఆ పెద్దవాళ్ళే
మాప్ప చాలసి అవునమ్మో ఈసారి లేదు మా ఫ్రెండ్స్ వాళ్ల పెళ్ళిళ ఎక్కువ ఉండే ఈ సారి అటెండ్ అయ్యాను ఎండలో అయితే ఎండలో ఏహే అటెండ్ అయ్యాను
నేను కొన్నిటికి కాలేను ఇక ఏ ఏమన్నా అనుకోని అనుకున్నా
ఎ ఆ చుట్టాలక్ పెళ్లైనా నేను లీవిట్ వదిలేసేదాన్ని కా కావచ్చు కాని మా ఫ్రెండ్స్ వల్ల మ్యారేజెస్ ఉన్నాయి సో అలాగే తిరగడం చాలానే అయింది అమ్మో వాళ్ళ అసలు ఏదిరితారీగా
కానీ ఎండలు విపరీతంగా ఉన్నాయి
అవును ఎండలైతే అమ్మో చె ఒకండిగా బయటికేళి లేదిట్లేదు మనం ఇంట్లో ఉంటున్నాం ఇకా వాళ్ళు అయితే బయటికి వెళ్ళిరిగి తిరిగి వస్తున్నారు వాళ్ళకి ఎట్లా అవుతుందొ
అవ్ చేస్తారు ఇ నేషన్ పని చేసే వాళ్ళకైతే కష్టం ఎర్రటి యేండ్లనే చేస్తారు కదా ఆ గదే మనం కొంచెము బయటి వెళ్తేనే ఆ గదే
ఇప్పుడు వరి కోతలు అన్నీ అయిపోయినాయోవచ్చు
అపేయినియ్
అపేయినియి ఇక వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు ఈ నెలా ఇప్పుడు వర్షం పడితే వాళ్ళు కొంచెం ఇజీ అవుతా తర్
అవును బిజీ అవుతారు ఈ పత్తి గింజలు పెట్టడం మళ్ళీ వరి
మళ్ళీ వరి మళ్ళీ పత్తి మళ్ళీ మందంటారు అమ్ మాఅమ్మ వాళ్ళది అయిపోనే అయిపోదు
హ హ హ
బిజినెస్ మ్యాన్ అయినా ఒక రోజు రిస్క్ తీసుకుంటాడేమో కాని రైత్ అసలే రెస్ట్ తీసుకోడు పాపం
రైతుకి ఏంటిది అని అంటారు గాని పాపం వాళ్ళకు వాళ్ళకు కూడా కష్టమే వాళ్ళు ప్ర క్కదా ఒకదాని కి పాపం పనేనాయే
అవున్
ఆ ఉన్న వాళ్ళకంటే ఏం కాదు పాపం లేని వాళ్ళ కొంచెం కష్టమే ఉంటది
కష్టమే రా
మ్ మళ్ళీ ఇప్పుడు కూరగాయల రేట్లు ఏట్లా పేర్ మళ్ళీ కూరగాయలు మనకుొచ్చేదాకా కూరగాయల్ రెట్ ఫుల్ పేరిగినై ఆ మళ్ళీ మనకు కూరగాయాలు ఆ చ్చే వరకు ఈ రేట్లు అట్లనే ఉంటాయి మ్
చాలా ఇగ మాకు ఏంటంటే నేను ఎండలో వెళ్ళను ఎండలో వెళ్తే అస్సలే పడదు నాకు వటింగ్స్అయితయి ఆ ఎండలో వెళ్తే
ఆ
కానీ వెళ్ళే అలవాటు ఉండాలి కదా అన్నిటికీ అలవాటు ఉం ఆ అన్నిటికి అలవాటు ఉండాలి అనేసి మా వాళ్ళు అంటారు మా హస్బెండ్ ఏమంటారంటే వద్దులే అలవాటు చేసుకుొని ఏం చేస్థింది ఇట్లోనే ఉంటారు కదా అనేసి చెప్ అంటాడు
ఆ నిజమే అన్నింటికి అలవాటు చేసుకో ఈ కొందరికి ఏటు వె వెళ్ళేది అది చిన్నప్ న్నప్పటి నుంచేళ్లిి ఉంటేనేమో వెళ్ళాలనిపిస్తది
అవును
మ్ నేను కూడా ఏటు వెళ్ళ మార్కెట్ కూడా అన్నీ అన్నయ్య నే తీసుకొస్తాడు
మ హస్బెండ్ కుడా అన్ని ఆయనే తీస్ బయటికి వెళ్ళాలి అంటే వెళ్తాము అది ఈవినింగ్ టైమ్ లో వెళ్తాము అది ఇట్లా మార్కెట్ కవిట్ విట్టు వెళ్ళాము లేండి
మ్
ఇంట్లో అవుతాది పని అంత పొద్దున నుండి సాయంత్రం వరకు
ఈ పని ఒకటి చేసినాకొద్ది ఓడవనే ఒడ్వది
అమ్మో అస్సలే ఒడ్వది ఇంట్లో పని అయితే అమ్మో నకైతే చుక్కలు కనిపడ్ పడుతాయి అటు ఒకటి చేసుకుంటు వస్తా ఉంటే ఇంకో సైడ్ ఇంకోటి చేస్తూనే ఉన్ టర్ మావొళ్ళు
టిఫిన్ చేస్తే ఆ బోళ్లు ఉంటాయి మళ్లీ చాయ్ తాగితే ఆ వి కొన్నా ఇప్పుడు నలుగురున్న కానైనా నాలుగు గ్లాసులు
ఎల్తాయి మా ఫ్యామిలీ పేరు మా మేము ఫ్యామిలీలో ఫై ఫైవ్ మెంబర్స్ నా కొడుకులు ముగ్గురు మేము ఇద్దరం అన్నమాట మ్ ఇగ చుడండి ఇంకా మా ఇంట్లో మ యారాలు వాళ్ళు
ఆ మ్
ఆ మా ఏరియా వల్ల పిల్లలు ఇక్కడే ఉంటారు వాళ్ళు సమ్మర్ వస్తే వాళ్ళు ఇటే ఉంటారు అమ్మో ఇగ మొత్తం ఎయిట్ మెంబర్స్ ఉంటాం మేము అయేసరికి వర్క్ ఎక్కువ ఉంటది పని కా
ఆవును పని కాదు తారసోస్తది ఆ
అ ఇంకేంటివి సంగతి ఎటైనా ఎల ఇగ సమ్మర్ లో ఎటు వెళ్ళలేదు కావచ్చు ఇగ
లేదు ఎటు ఎల్లలే ఒకా ఫంక్షన్ ఒక పెళ్ళి పోయేమో అటెండ్ అయినం గంతే ఇగ ఎటు ఎళ్లలే
అంటే
అది ఆహా వెళ్ళలేము అమ్మోయి మొత్తానిక్ ఎళ్లలేను టూర్స్ అది ఇది నాకు ఎండ నిజం పడదు తలనొస్తది బాగా మైగ్రేన్ ఉన్నది చక్కర్ వస్తది అంత ఎ ఆ ఎట్లనో అయితది ఉ ఆ సౌండ్ ఎక్కువ పడద ఆ డీజే మనం పోతాం ఆ పెళ్లిళ్లల ఆ డీజే సౌండ్ కూడా ఈ తల ఇట్లా జల్ టదా చాలా కష్టం నాకు ఆ అవును నాను మళ్ల ఇంట్లో కూడా నైట్ పూట పడుకునేటప్పుడు కూడా లైట్ ఉంటే కూడా నిద్ర పట్టదు
అవునా
పెద్ద లైట్ ఆ ఆ అంటే మాకు అట్లనే అనిపిస్తది మైగ్రేన్ వాళ్ళకి వాంటిగాస్తు వాంటిింగ్ వస్తది ఆ లైట్లు చూస్తే చక్కర్ వస్తది ఆ విధంగా అంత ఎట్లానో చట్టార్చట్టార్చట్లాగా అనిపిస్తది ఉ ఇంకే ఎండకు పోతే పడది నాకా చిన్నప్పటి నుంచేలే ఆ తలనొప్పి తలనొప్పి ప్పుడో ఉండేది ఎప్పటికి తలనొప్పి ఆ టాబ్లెట్స్ వేసుకునే దాన్ని అట్లా పటల్ చూయించేవాళ్లు తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వా అ ఇగ చాలా విపరీతంగా అది వేరే తలనొప్పోచ్చేది వెనకాలనొస్తది సైడ్కి వస్తది ఆ విపరీ అంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా నొస్తది ఇగ నేను చూసుకుంటే అది మైగ్రేన్ వా వాంతింగ్ వస్తది లైట్ పడది ఎక్కువ సౌండ్ ఇవ్ సౌండ్ కూడా ఎక్ క్కువ పడది
అవును ఎక్ పడు సౌండ్ అయితే నేను విన్నా ఎందుకంటే చాలా మంద్
హు
సరే
అందుకే కొంచెం దూరం దూరం ఉంటే సై సైలెంట్
ఆ లేతే హెల్త్ హెల్త్ కేర్ చేస్తరు
ఆ గదే
బాగుంటే మనం బాం పిల్లలు బాగుంటారు ఇంట్లో అందరు బాంటారు ఫస్ట్ లేడీస్ బాగుండాలి ఇంట్లా అన్నీ బాన్
అవున
మొగవాలకేంటి బయటికి వెళ్తారు వస్తారు వాళ్ళు ఏం చేస్త వాళ్ళకి ఇంట్లో ఎంత చూ కుంటే ఎంత ఐతది
అవును
చెమ్
ఆ
హలో
ఆ హలో తిన్న ఆ హలో వినబతుందా
ఆ వినబడుతుంది
ఆ తిన్న